అ హలో ఉచ్చు
వినిపిస్తుందా
ఆ వినపడుతుంది
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు ఆ ఇప్పుడే నిద్ర లేసాము
అవునా ఎలా ఎలుతుంది హాలిడేస్ సమ్మర్ హాలిడేసు
మ్ బాగానే అవుతుంది
మ్ ఎక్కడికైనా ఊరికి వెళ్ళారా
ఆ ఊర్కెళ్లేసి ఆ ఊరెళ్ళే వచ్చాము
అవునా ఎలా ఉనింది ఊరు విలేజే కదా
ఆ విలేజ్ విలేజ్ కి ఎళ్ళాం ట్వంటీ నైన్ డేస్
ట్వంటీ నైన్ డేసా
ఆ
ఆహా బాగా ఎంజాయ్ చేసారా
ఆ బాగా ఎంజాయ్ చేసినాం
మ్ ఎలా ఉంటుంది మీ విలేజు చెప్తారా
బాగుంటుంది మొత్తం గ్రీనరీ
నా
చాలా మా విలేజ్ చాలా ఆ ఇంకా అప్డేట్ అవ్వలేదు ముందు ఎలా ఉండదో అ ఇప్పుడు అలాగే ఉంది
ఉమ్
హ
మా విలేజ్ అంటే కూడా నాకు చాలా ఇష్టము
అఓ
చాలా బాగుంటుంది మీరు చెప్పిన గ్రీనరీ అంటే బాగా ఇష్టం మా విలేజ్ చాలా లాంగ్ కాబట్టి నాకు ఆ గ్రీనరీ చూడాలనిపిస్తే చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న విలేజ్ లకి వెళ్ళిపోయేదాన్ని అక్కడ ఫొటోస్ తీసుకోవడం అంటే బాగా ఇష్ట తునా కా
ఆ
మీకు అట్లా ఇష్టమా పంటల దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలి మధ్యలో వండుకొని
ఆ ఇ అవును ఇష్ట బాగుంటాయి ఫొటోస్ వీడియోస్ రీల్స్ అట్లా చెయాలని ఒకం ఆషా
బాగుంటుంది కాకపోతే కొంచెం భయం పాములు ఉంటాయని అదొక్కటే భయం నాకు
అవును ఉన్నా మొన్న విళ్లే్
అయ్యో ఎవరి మీద పడింది
ఆ ముందొచ్చి పడింది ఎట్లా నో బలకి మై లో బల్లేదు
ఆహ అవును మళ్ళీ ఎట్లా వెలిపోయిందా అది
అయిపోయింది ఇంకా అది చూసేసినప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకి రాల భయం
నాకు కూడా చాలా భయము అస్సలు వటివల్లే నైట్లలో బయటిక వెళ్ళలను బాగుంటుంది చల్లగా కూర్చుందాంన్నా ఎటు చూసినా బాముచ్చేస్తుంది మన ఇళ్లల్లో బ పల్లు ఎలా ఉంటాో అట్లా పాాములు ఉంటాయి లేకపోతే చాలా బాగుంటుంది మెంగానీ ఊరిక వెళ్ామంటే అంటే అందరూ స్పెషల్ గా ట్రీట్ చేస్తారు కదా గెస్ట్లని ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినా పుడు కూడా మనం అట్లా చూస్తాం కదా అది అక్కడ స్పెషల్ గా చేస్తారు చాలా ఏంలకి ఒకసారి వెళ్తాం గా కాబట్టి వాసకి ఆ పనస్కాయలు ఉంటాయి ఈ సీజన్ అంతా అవే కదా మాడి పండ్లు పనస్కాయలు అవన్నీ పోయిస్తారు అవన్నీ తిని కడుపు పోయి ఉబ్బిపోతుంది ముంతమావిడి పండ్లు తెలుసా మీకు ఐడియా ఉన్నాయా
ఆ అంటే నాకు నచ్చవు బయట
ఇప్పుడు జీడిపప్పులు ఉన్నాయి కదా అవి ఆ పండు
పింక్ కలర్ లో ఉంటాయి
ఆ పింక్ రెడ్ రెడ్ కలర్ లో ఉంటుంది ఎల్లో కలర్ లో ఉంటుంది.
ఆ ఏమోనా టెస్ట్ నచ్చవు.
బాంటుంది అది అంటే అది కొంచెము ఎలా అంటే ఆ పండుని వెనక నుంచి కొరకాలి ముందు కొరకకూడదు ముందు కొరికితే కొంచెం వగరుగా కొంచెం ఇచ్చింగా ఉంటుంది నవ్వగా ఉంటుంది పెదాల దగ్గర దాన్ని ఆ వెనక నుంచి కొరికితే టేస్ట్ బాగా బాగుంటుంది మీరు పచ్చి జీడిపప్పులు తిన్నారా
ఆహ లేవు
పచ్చిగా జీడిపప్పులు ఉంటాయి ఇప్పుడు ఈ పండు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు పచ్చి జీడి పప్పులు ఉంటాయి. ఆ పచ్చి జీడి పప్పులతో పులుసు చేస్తారు మా ఊర్లో అది ఎలా ఉంటుందంటే చా చాలా బాగుంటుంది చికెన్ లాగా ఉంటుంది తినడానికి అంత బాగా ఉంటుంది
ఆ
ఈసారి మా ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తా పచ్చి కాయలు బాగుంటాయి ఎట్లా అంటే మనము లేత చనిగింజలు తింటాము ఎలా ఉంటుంది
అవును
మెత్తగా ఉన్న ఇప్పుడు అలా ఉంటుంది అది చాలా బావుం టేస్ట్ బాదం పప్పు కూడా పచ్చికాయలు ఎప్పుడైనా తిన్నారా బాదం గింజని కొడితే లోపల కాయ ది ఆ ఆ టేస్ట్ కి ఈ మనం తినే బాదం పప్పుకి తేడా ఉంటది కదా ఇది కొంచెం స్టార్టింగ్ స్టేజు పచ్చిగా ఉంటుంది.
ఆ
అవి బాగా ముదిరిపోయిన బాదం పప్పులు అట్లే ఈ ముంతమామిడి పప్పులు కూడా చాలా బాగుంట టుంది దాన్తో పులుసు చేస్తే మీ ఊర్లో స్పెషల్ గా ఏ పనులు ఉంటాయి
స్పెషల్ అంటే ఇంకా ఈ సీజన్ లో మ్యాంగోస్
హ్మ్ మ్యాంగోస్ ఇష్టమా
కానీ ముందులా ఉండట్లేదు టేస్ట్ ఇప్పుడు మ్యాంగోస్
అవునండి చాల పుల్లగా ఉన్నాయి. తినలేకపోతున్నాము
అవును ముందు చిన్నప్పుడు ఉండేంత టేస్ట్ ఇప్పుడ సల్ లేవు
అవును ఇప్పుడిప్పుడు ఇంకా టేస్ట్ బాగా వస్తుందన్నారు గానీ, ఈ మంత్ కూడ ఎండింగ్ అయిపోతు తుంది కాని టేస్ట్ మా మ్మ్ రావట్లేదు. కానీ ఒకప్పుడైతే మామిడి పన్ను ఉంటే బాగి బాగ తినేదాన్ని అన్నం. మీరూ పెరుగులో తిన్నార ఎ
నో నో నో వీ హియర్డ్ డోంట్ ఏమో అందరు బాగుదంటరు కాని నేను ఎప్పుడు ట్రై చేయలేదు
ఆ హా తిని చూడండి అది చూడ్డానికి పక్కనోళ్ళు చెప్తారు. వాళ్ళకి అట్లా అనిపిస్తుంది గాని, తినే వాళ్ళకి తెలుసు మీకు పెరుగు ఇష్టం కదా పెరుగు తిన్నోళ్ళు చెప్తారు కొంచము
పెరుగు అంటూ నేను అంత ఇష్టంగా ఏం తినను పెరుగు
ఆహా కొంతమందికి పెరుగు పట్టన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారన్నమాట అస్సలు బాలేేదు అది ఇది అని చెప్పి.
ఆ
వాళ్ళ్ మాటలంతా నమ్మకండి
ఏమో నాకు నాకు పెరుగు గట్టిగా తినడం ఇష్టం ఉండదు. మజ్జిగ లాగా చేసుకొని తినడం ఇష్టం ఉంటుంది
అప్పుడు మామిడి పండు కాంబినేషన్ ఇంకా బాగుంటుంది పర్ గా ఉంటుంది
క ట్రై చేస్త
మ్మ్ ఈసారి తినండి బాగుంటుంది మా ఊర్లో అయితే అట్ల ఉంటుంది చూసుకుంటారు ఆ టెన్ డేస్ సూపర్ గా ఉంటుంది తాట్ తాటితో గింజలు కూడ ఉంటాయి చెట్ పైకెక్కుతారు మా చిన్న తమ్ముళ్ళ వాళ్ళు అయితే చెట్టు పైకెక్కీ తాటి బుం జలు మొత్తం మట్ట అంతా కిందకేస్తారు అవన్నీ తీసుకుని పోయి దానింతా కొంచెం తీసుకొని తింటాం దాంట్లో బండి తేస్తాం కుంటారు ఏమైన్నా
ఆ తెలుసు చిన్నప్పుడు అట్లా చేసుకునే ఆడుకునే వాళ్ళం
ఆ అది చెయ్యండి అక్కడ నుంచి బయటికి రాం మేము భలే ఉ ఉంటుంది దానిలో రెండు చక్రాలు లాగా దాన్ని తిప్పేసి బాగా ఆడుకుంటా ఉన్నాం మిస్ అవుతున్నాను నేను మా విలేజ్ ని మీకు అక్కడ మీ ఉన్న చోట విలేజ్ లో చిన్నపిల్లలు ఉన్నారా
మా పెద్దగ్యాంగ్
హ బాగా ఎంజాయ్ చేస్తారు కదా
బాగా ఎంజాయ్ చేస్తాం చిన్నప్పటి నుంచిే క్ వెళ్తాము ఓ
ఆ
బ వ వస్త
ఇంకా అండి ఇంకా ఎలా అయిపోయిందా హాలిడేస్
ఆ అయిపోయింది ఇంకా స్కూల్ కాలేజ్ ఓపెన్ చేసేస్తారు
ఉమ్ చెప్పండి
కింగ్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అండి
అవునా మళ్ళీ ఇంకా సమ్మర్ హాలిడేస్ వరకు వెట్
వెయిట్ చేయాల్సిందే ముందు హాలిడేస్ ఫిఫ్టీ డేస్ వచ్చేవాళ్ళు ఇప్పుడేంటో ఫార్టీ డేస్ క్ వచ్చారు
ఉమ్ హు అవునా
ఏం రాను రాను రాన్ రాను హాలిడేస్ అని తగ్గిపోతా అంది
ఉమ్ హాలిడేస్ అయితే లేకుండా చేయలేరు ఇలా తగ్గిస్తే అంత తృప్తి పడతారంతే
మ హ
అవ్వదు అట్లా కూడా చేస్తా చేస్తారు ఏదైనా మనం చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సమ్మర్ హాలిడేస్ కి
అనివా
అర్ధం కాలేదండి
నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి హాలిడేస్ అనేది ఉండదు
ఏమో అండి మార్చేసినా మార్చేస్తారు మన చేతులో లేదు కానీ మన హాలిడేస్ మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మళ్ళీ దసరా హాలిడేస్ పొంగల్ హాలిడేస్ చాలా బాగున్నాయి బలే ఉన్నాయా
చైల్డ్హుడ్ లో అయితే హాలిడేస్ ఇచ్చారనుకో సమ్మర్ హాలిడేసు ఆ నెక్స్ట్ డేనే స్కూల్ కెళ్ళడానికి యుద్దాలే చేసే వాళ్ళం
ఆ అవును స్కూల్ కెళ్ల బుద్ధి కాదు చాలా డేస్ లీవ్ తీసుకున్నాక
మా ఫ్రెండ్ ఒక్ క అమ్మాయి ఉండేది స్కూల్ కే రాద్ వా రంలో రెండు రోజులు లీవ్ పెట్టేస్ సరి హాలిడేస్ ఇచ్చారనుకో హాలిడేస్ అయిపెన వన్ మంత్ తైనం కుడ రాదు అమ్మయి మాక్సిమం అంట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తుంది మేమైతే నెక్స్ట్ హాలిడేస్ అండ్ నెక్స్ట్ డేనే వెళ్ళిపోయే వాళ్ళము.
ఇంట్రెస్ట్ ఉండదండి కొంతమందికి ఎళ్ళాలని అన్ని రోజులు హాలిడేస్ తీసుకున్నాక
హ్మ్ నేను ఫోర్స్ చేస్ వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అంటే అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అన్నా వస్తుంది.
హ్మ్ తను మిస్ చేసుకునేంది పొండి మే మీతో ఉండడం
హ్మ్
ఫ్రెండ్స్ తో ఉంటే అంత హ్యాపీ ఇంకెప్పుడు ఉండలేం అద్ తెలియకుండా ఇగ్నోర్ చేస్తాను నేను అలా చేసిన్నా అండి మళ్ళీ ఫీల్ అవుతున్న వాళ్ళతో ఉన్నుంటే చిన్న చిన్న మెమరీస్ ఇప్పుడు చాలా చాలా కలెక్ట్ చేసి పెట్టుకోని ఉన్నది. చాలా ఎత్తి పెట్టుకోని ఉండచ్చు మెమరీస్ అన్ని ఆ జ్ఞాపకాలన్నీ
కొంతమంది లేట్గా రియలైజ్ అవుతారు
దాంట్లో నేను ఫస్ట్ ప్లేస్ లో ఉంటా లేటుగా రియలైజ్ అయ్యే దాంట్లో నాకు ఓపికుండదు. మీ ఫ్రెండ్ తెలుస్తుంది లేండి సరే అండి అయితే
ఆ ఓకే అండి సరేం